అక్క
ఏం చేస్తున్నార
ఇంక ఏం చేశారు
ఇప్పుడే ముఖం కడుకొని టీ తాగుదామని పెట్టుకున్నాం పోసుకున్నాం
పొస్కున్నవా
తాగుతాను
తాగుతనవ
ఒక చపాతి ఉండే అన్లేస్కున్న
చపా ఆహా నైట్దా
ఉ డైరెక్ట్ టీ తాగబుద్ది కాదు నాకు
ఏదో ఒకటి పెట్టుకోని తినాలే
తినాలే కొంచెం తాగాలే గంతే డైరెక్ట్ ఇది తాగను
ఆహా
బిస్కెట్ అయిన తింట కనీసం బిస్కెట్ కూడా లేకపోతే అటుకులు అయిన ఏసుకుంటా
ఏదో ఒకటి ఏసుకుంటావు మొత్తానికి
ఉ
మళ్దిన తాగుబుద్ధి కాదు
తాగబుద్ధి కాదు
బెటరే లే నార్మల్గా తాగిన అది కొంచెం తే దన తినమనంటే కొంచెం పని చేసుకునేంతా సేపటి దాకా వెయిట్ చేయొచ్చు
అ అయినయ మీ పనులు
కాలే దక్క
ఇవాళ సండే
సండే ఇవాల
స్పెషల్స్ ఎమన్న
స్పెషల్స్ ఏం లేవు బెండకాయ ఉన్నది అదే వండాలిగా
స
అయితే నిన్న బయటకి పోయినం మని చెప్పిన గోరింటాకు తెచ్చిన కానీ మొత్తం ఇది అంత ఎండి పోయింది కదా
ఎండిపేయిందా
మొత్తం గట్టిగా అయింది అక్కా ఆకు మెత్తగలేదు. పట్టలేద నేనూ ఫ్రిడ్జ్ ఎక్కడిది ఫ్రిడ్జ్ లేదు.
అయ్యో ఫ్రిడ్జ్ చిన్న పాటిది కొనుక్కో పోయిర్రా.
ఇగ కొనుక్కోవాలక్కా
చిన్నవి ఉంటయ్ అటు ఇటూ రూమ్ మారినా గాని తీసుకపోయేటట్టూ. చిన్నయి తీసు కోండి తర్వాతా పెద్దయ్ తీసుకోవచ్చు.
ఆ కొనుక్కోవాలి చిన్నది ఒకటి.
ఏమన్న రూమ్ మారాల్సి వచ్చినా గాని మోసుకబోయేటట్టు చూసుకోవాలే.
ఆ దాంతోటే బాధ
ఊ పెద్ద పెద్దై గొనీ. మొయ్యడానిక్ తిప్పలు పడే కంటే చిన్నయ్ కొనుక్కునుడు నయం
ఈ మొత్తం ఎండి నట్టయింది ఏం జెయ్యాలి నాన పెట్టాల్నా కొద్దిసేపూ.
నువ్వు ఏం చేశినా అది పండదిగా.
పండదా అక్కా
పండదిగా ఎండిపోయింది ఏడ పండుతది రా.
నిన్ననే తీసుకొచ్చినా గానీ ఇగ మొత్తం వాడిపోయినట్టు అయింది.
అది ఇప్పటికైనా పట్టు ఇగ దాన్నీ నీకుల్ కొన్ని నీళ్ళు పోశి మిక్స్ లో పట్టి. కొద్సేపూ నిమ్మకాయ ఏశి కొంచం అంతా. కొద్సేపు ఫ్రిడ్జ్ లో పెట్టూ ఫ్రిడ్జ్ లేదేమో మీకు.
లేదు లేదు.
కొద్సేపు నిమ్మకాయ కల్పు నిమ్మకాయ ఉందా.
ఉన్నది
ఆ నిమ్మకాయ వక్క కల్పీ కొద్సేపు ఉంచీ పెట్టుకో పని తీరినంక. పండితే కొంచం పండొచ్చు ఇగ నువ్వు ఇట్లనే ఆపినవు అనుకో ఇంకా ఆయింత పోతది.
ఇగ ఆపనని చెప్పే ఇగో తెంపుతానా.
ఊ తెంపు.
ఇగ నిన్నా అచ్చిన్ తర్వాతా ఇగ పనే సరిపోయింది ఇగ దీన్నీ పెట్టుకుందాంలే అని. కవర్లనే ఉండే. అయి మంచిగనే ఉంటాయి గదా అని నేను అనుకున్నా గాని మొత్తం ఎండిపోయింది ఇగ. అంటే వాడిపోయినట్టు అయిపోయింది.
ఎండ బాగ కొడుతుంది గదా.
ఆ ఆ లేవలేదక్క ఇంకా.
పిల్లలా
ఆ
వాళ్ళు ఇప్పుడ్డేడ లేత్తర్రా పది అయితద్.
పది అయితదా మెల్లగా. ఇగ అప్పటి వరకు నీ పనులు కంప్లీట్ అయితయ్.
ఇంగ కంప్లీట్ అయితయా. కూర వండాలెం బట్టల్ నానబెట్టిన కొన్ని.
ఆ
టుక్ టుక్. రెండు రోజుల బట్టలు
రెండు రోజులయ
ఉమ్
ఆ మొన్న నాతో ఫోన్ మాట్లాడుకుంటూ పిండినవ్ మధ్యల్ నిన్న ఆపినవా
ఇగ నిన్న పిండ బుద్ధిగాలే పిండుదాం అనుకున్నా కానీ పనుండే ఇగ.
ఇవాళ కొంచం మబ్ మబ్బే ఉండే ఇంతసేపటి దాకా.
మబ్బు ఉన్నది.
ఎండొత్తాంది మళ్ళీ ఎండొచ్చింది మళ్ళీ.
ఉమ్ మాకు రాలే ఇంకా.
ఊమ్
వస్తది కావచ్చు అయితే నెక్స్టు మాకు
వత్తయ్ వచ్చు ఇగ వత్తది ఇగ వర్షమే లేదు కదా?
నైటు కొంచెం పడ్డట్టు చేసింది రా పడ్డదట భూమి తడిషింది ఉమ్
ఆహా!
తెల్లారి వరకు మొత్తం తడిషే ఉన్నది. ఇప్పుడు పడ్డది అయ్యినా
ఆహా అయితే నైట్ వర్షం పడ్డదేమో కొంచం వెదర్ చల్లగా ఉన్నది.
ఉమ్ పడ్డాది మొత్తం ఇక్కల్ తడు తడిషే ఉన్నది.
అంతేనా? ఇట్లేదు వర్షం లేదు కాని ఎండరాలే ఇప్పుడొత్తే. ఇప్పుడైతే వచ్చింది ఇంతసేపటి దాక రాలే గాని. ఆరున్నర వరకు ఎండ మంచిగా వచ్చేది
ఆ
అదే ఇవాళ రాలేదు ఏందని నేను అనుకుంటానంగానే ఇగ వచ్చింది
ఎండక్ కు చాలా మందే చనిపోయారు ఈ సంవత్సరం
కింద ఎట్లా కొట్టిందఅక్క మరి మస్తు కొట్టినిందా?
వయసు వయసోల్లు కూడా పోయిర్రు వడ దెబ్బ దాకి
ఆ ఇప్పటికైనా కొంచెం వర్షం పడతదా అని అంటే ఇప్పటికీ లేదు
ఉమ్ డును నలభై నలభై ఐదు యాభై డిగ్రీల్ దాకా కొట్టింది ఒక్కొక్క రోజు
అవును బానే కోట్టింది యాబైఐదు అట్ల కొట్టింది
ఉమ్ నేనై అసలు ఏండకి ఈసారి తట్టుకోలేకపోయినా ఎటకాల ఎండాకాలం ఎప్పుడైపోతుదారు అని చూసుకుంటూ ఉండు
నాకైతే అసలు అంటే ఎప్పుడు నార్మల్ ఇట్లా చెమటకాయ కాకపోయేది ఈసారి నాకు అవి ఏంటి ఎండ పొక్కులట ఆయిల్ చెల్లితే ఎట్లా పొకులు వస్తాయో అట్లా వచ్చినాయి నాకు
ఓర్నీ
సేమ్ ఈగ ఆయిలు వేడి ఆయిలు మీద జిల్లితే చుట్టూ ఇట్ల బొబ్బలాగా తయి గదా
ఆ
చ్చినయి నాకు
డోర్ సౌండ్
ఇట్లా అయింది అని చెప్పేసి ఆర్. ఎం. పి డాక్టర్ కి ఫోన్ చేస్తే ఆ ఎండకురా అని చెప్పి అన్నాడు ఎండకు అని అంటే అంత ఎండకు నేనేం ఏం పని చేత్త న్న నేనేం తన అంటే ఇక ఎండకే అని చెప్పేసి అని అన్నడు ఓ అమ్మ ఇ అంటే ఎండకని అంటే ఏం లేదు ఇంటికానే ఉన్నానని ఇంటికాడ మస్తు వేడి వచ్చిందక్క ఉన్న వారం రోజులు ఉన్నా
ఎక్కడ అక్కడ మన ఇంటి కాడన్నా
ఇక్కడ ములుగు లా
ములుగులనా ములుగుల వేడొచ్చిందార
మస్తు వేడి అక్క అసలు పొ పొద్దుందాక గాలి గూడా ఎంత వేడి అంటే అసలు మస్తు వేడి అసలు ఇంట్లో ఉండనీకి వసం కాకపోయేది మస్తు వేడి ఉండే ఇగ నైట్ టైం లా కూలర్ పెట్టుకొని హాల్లో పడుకున్నాము గాని ఆ గాలి ఎటు వచ్చిందో ఏటు పోయిందో ఇటు పడుకుంటే ఇటు మొత్తం చమటలు వచ్చేది ఇటు పండుకుంటే ఇటు మొత్తం చెమటలు మస్తు వేడొచ్చేది ఇంట్లో ఇగ అంత వేడికి నా బాడీ తట్టుకోలేదో ఏమో ఇగ ఈ అక్కడి నుండి వచ్చినా అక్కడ నుండి వచ్చిన తర్వాత రెండు రోజులకే అక్కడక్కడ వే అది రెడ్ రెడ్ గా అయింది
ఉం
రెడ్ రెడ్ గా అయితే ఏడు మరి అని చెప్పేసి నేను అనుకున్నా ఇగా తెల్లరే సరికి కతం మొత్తం ఇట్లా పొక్కులాగా అచ్చినయి ఇగ బయటికి అమ్మ ఈగ మస్తు నొప్పి
జరం జరం రావచ్చగా
జ్వరం రాలేదు కాగానీ అవి నొప్పి నాకు అసలు ఏం పని చేసుకొని కూడా అది కాలేదు బట్టలు లాకడం వల్ల రాక్క పోయి
ఉం
ఇబ్బంది అయింది నాకు అట్లా ఎండ బానే కొట్టింది
ఏసి పెట్టించుకోవాలి మధ్యలో హాల్ వరకు పెట్టించుకుంటే అందరు ఎవరూ పండ బుద్ది అయితే ఏసీలో వాల్లు పండుకోవచ్చు
హాల్లో ఎట్ట పెట్టాలి అక్క ఏసి హాల్లోనే అంటే హాళ్ళు మస్తు గాలి రావాలి ఎంత అ అయితే అంత హాల్లో సరిపోనే సరిపోదు కూలర్ పెట్టుకుంటే ఒక్క రూమ్ లో పెట్టుకుంటే కూలరు ఓకే సరిపోతది కానీ హల్ మొత్తం కూలర్ అంటే అస్సలు సెట్ కాలేదు
సెట్ కాదు మరి మరి మీ రూమ్లో లేదారా
ఏంటిదక్క
కూలరరు
మా రూములే తీసుకొచ్చి ఇ అత్తయ్య నేను మావయ్య ముగ్గురము హళ పడుకున్నాం అన్నట్టు నేను ఒక్కదాన్నే కదా తమ్ములు లేకుండా కదా
ఉ
ఇక అట్లా ముగ్గురం హాల్లో పడుకుందాం అని చెప్పేసి ముగ్గురం పడుకుంటే అట్లా అయి ది అని చెప్తానా
ఓహో
అట్లా అంత వేడికి చెమటలు వచ్చేది మా కూలర్ క ఎదురుగానే పడుకునేది మళ్ళని ఏమి కాని ఇక అట్లా అయిపోయింది ఇక
సరే ఉంటాన రా